ఆ నమస్తే అండి చెప్పండి ఏంటి విశేషాలు
ఏం లేదండి ఇక సాయంత్రం అయింది కదా అండి సాయంత్రం కొంచెం మబ్బు మబ్బు ఉండే ఇప్పటి వరకు ఇప్పుడు మంచిగ వెళ్ళాయి ఎండ ఎల్లింది మళ్ళ
అవునండి ఈ ఎండ ఎప్పుడు వెళ్తాందో ఈ మబ్బు ఎప్పుడు వస్తాందో అర్థమయితు
పడత లేదండి అందుకోసం పిల్లళ్ళు పెద్దవాళ్ళు అందర్నీ హెల్త్ మంచిగ ఉండలేదు వ మీకోసమే
ఆ అప్పుడే ఎండ ఉంటాంది అప్పుడే మబ్బు వస్తాంది కదా దాని వల్ల హెల్త్ అనేది డిస్టర్బ్ అయితాంది అన్నట్టు
అవునండి ఏం చేస్తున్నారండి మీరు
ఏం లేదండి ఇప్పుడే అన్నం పెట్టినా
కొనాలి
నేనా
ఇంత జల్దీ చేసుకుంటారండి
ఆ అంటే అమ్మా మాకు అన్నం వండి అన్నట్టు ఇక ఇంటికి వెళ్ళాలి ఇంక అక్కడ నేను వండుకోవాలి
ఓ అట్లనా
ఇంకా మార్కెట్ ఎళ్దాం అనుకుంటున్నా ఇంక మార్కెట్ కెల్లి మార్కెట్కి వెళ్ళి వస్తే ఇక ఏమంటే అలసిపోతాం మళ్ళ వంట చేయలేం కదా
అవునండి
అందుకే అని తొందరగానే వండుకుంటున్నాండి
మీ మీ ఊర్లో సండే మార్కెట్ ఉంటుందండి
అవునండి సండేనే ఉల్లి ఉల్లిగడ్డలు ఉల్లిపాయలు అవి తీసుకోవడానికి సండేనే బెటర్ ఆప్షన్ అన్నట్టు
అవునండి ఈరోోజు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ వంద రూపాయలకి పది కేజీలు ఉండాయి అడి
ఉల్లిగడ్డలు వంద రూపాయలకి
పది కేజీలు మా ఆడబిడ్డ దెచ్చిందండి
పది కేజీలా
అవునండి ఎర్రది
ఓహో ఎర్ర ఐటీయా నా ఇ తెల్లయి ఏంతనో మరి
ఏమో నండి
ఆహా పది కేజీలు అంటే మంచి ఉన్నాయి నేను ఉల్లిగడ్డల కోసమే వెళ్ళాలి ఇగ ఉల్లిగడ్డలు ఖతమయినాయిండి అండి
అవునండి మీరు వైట్ తింటరా అండి
ఆ
వైట్ ఆనియన్ తింటారా వైట్ ఆనియన్ తింటారండి మీరు
ఇంకా ఏంటి సంగతి
ఏం లేదండి ఇగ సంగతిలు ఏమున్నాయి
ఈవినింగ్ అయిందా అండి మీ పని
అయిందండి ఉడుసుడు బోళ్ళు అన్ని అయినాయి
అయినయా అండి మంచిది
ఇక కూకొని ఉన్నాం
హూ హమ్ ఇగ వంట చేయడం ఉన్నదేమో కదా
అవునండి అది లేట్ గ చేద్దామండి
ఆహా ఇంగ నాగు కూడా వంట చేయడం ఉన్నదండి ఇంటి కాడ
ఆహా అన్ని పని అక్కడ చేసుకొని వచ్చి మళ్ళా మీ మమ్మీ
ఆ ఇగ చేసుకుని ఎల్ తా అండి కొంచెం మమ్మీకి హెల్త్ మంచిగా లేదు
ఆహా ఏమైందండి మమ్మీకి
మా ఆ మా మమ్మీకి కొంచెం చేతులకు కొంచెం ర్యాషెస్ లెక్క అయినాయండి
ఆహా హ
తక్కువ అయినాయి మళ్ళా అయినాయిండి అది ఆ ర్యాషెస్ ద్వారా ఆమె నీళ్ళలోకి పో పోతే ఎక్కువ మండుతంది ఆమెకి అట్లా అని ఇగ ఇక్కడికి వచ్చి ఇక్కడ బోల్లు అవి దోమి అన్నం వండినా
ఆ
ఇగ కూరగాయలు ఏం లేవు ఇంట్ల అమ్మ దగ్గర
ఆహా
వెళ్ళినప్పుడు కూరగాయలు తీసుకచ్చి మళ్ల కర్రీ వండుతా ఇక్కడ
వండి మళ్ళా పోతారు ఇంటికి
ఆ వెళ్తా ఇగ
మరి ఈ రోజుది వంట ఇక్కడనే చే చేయకపోయారు మీరు
లేదు ఇంటికాడ బియ్యం నానబెట్టి వచ్చినండి నేను ఏమంటే నానబెట్టి ట్టి వండుతాఎందుకంటే తొందరగా అన్నం ఉడుకుతుది కూడా ఇంకా మంచిగా అయితది తెలుసా
అవునా అండి
ఆ ఎంతసేపు మనం నానబెట్టి బియ్యం వండితే అంతా మంచిగా అయితది అన్నం
అవునా లేదండి ఇప్పుడు మీకు మార్కెట్ కూడా పోవాలి గదా అందుకోసం అంటున్నాను
ఆ అంటే ఇగ మమ్మీ వాళ్ళకి సరిపోయినంత అన్నమే పెట్టిన ఇగ నాకు ఇగ అక్కడ ఉన్నది కదా అని ఉం ఇంక చెప్పండి మీరే
చెప్పు
ఏంటి సంగతి ఇంకా మీ మార్గెట్ అయిపోయిందానండి ఇగ సండే మార్కెట్ మది
అవునండి మా ఆడబిడ్డ ఇచ్చేసింది
ఆ మంచిదే
నావల్ల ఒక వరం కి పండుగ ఉంది కదా వస్తాడో చెప్పింది ఇస్తాడో
అవును ఆ సెవెంటీన్ కి ఫస్ట్
ఆ మళ్ళా ఒక వారం వస్తదేమో మధ్యలా కదా
ఉ సెవెన్టీన్ కి ఫస్ట్ అంటున్నా
ఆహా
ఇంకా చెప్పాలి మీరే చిక్కుడుకాయ వంట వ వంట వండుతారన్నారు కదా
అవునండి
ఉ హు
ఆ మేము బాయిల్ చేసి తాగిపిస్తా రాలేదండి ఇంకా
అదే వస్తారు వెళ్తున్నారు అని చెప్పిండ్రు కదా అప్పుడు
అవును అవును అవును
ఉ హు చెప్పండి ఇంకా ఏంటిది
ఏం చేస్తున్నారు మీ పిల్లలు
ఇప్పుడు ఏం లేదండి ఏం చేస్తాలేను
ఉ హు మీకు ఏం బిర్యానీ చేయడం వచ్చా అండి
ఆ వస్తది అండి
ఆహు ఎట్లా చెప్తారు
ఉ హు ఏ ఏం బిర్యాని అండి దమ్ బిర్యానియా లేకపోతే తహారియాని
ఆ దమ్ బిర్యానీ లే
దమ్ బిర్యానీ అంటే ఏం లేదండి అందులో ప్రాసెసు చికెన్ నీ ఏమంటే మంచిగా ఎక్కువ కుక్ చేసుకోవాలి అండి అన్ని మసాలాలు వేసి ఆ చికెన్ లోనే వాటర్ వేయాలండి
అవునా అండి
ఆ చికెన్ లోనే వాటర్ వేసి ఆ మంచిగా ఏమంటే అయినాక అందులో అన్నం వేసేయాలండి
అవునండి దాన్ని దమ్ బిర్యానీ అంటారా మీరు
అవునండి
ఆ హు
అంటే చికెన్ని ఆ బియ్యం ని ఇద్దరిని ఇద్దరు ఒక జగ అయి అయిన తర్వాత దమ్ ఇయాల ఉన్నట్టు
ఆ అందుకోసం దమ్ బిర్యానీ అంటారు.
ఆ అందుకోసమే దాని పేరు దమ్ బిర్యాని అన్నట్టు
ఆ హు మంచిగా చేస్తారు. మీరు చికెన్ మ్యాగినేట్ చెయ్యరు కాదు ఓన్లీ కుక్ చేస్తారు కర్రీ మొత్తం చేస్ సి నిళ్ళు వేసి
ముందుగా చేస్తరు అట్ల కూడా మంచిగానే ఉంటదండి
ఉహు
మొత్తం బిర్యానీ అంటే నేను ఏం చేస్తా అంటే చికెన్ని మంచిగా మసాలాలన్నీ కలిపి పెట్టుకుం కుంటా
అహ
పెట్టుకున్న తర్వాత ఇట్లా బియ్యం ఏమో ఇట్లా వాటర్ లో కొంచెం ఉడకనిస్తా
ఆ నైంటీ పర్సెంట్ ఉడుకనించినంక
లో డంప్ చేసేస్తా మళ్ళ
నీళ్ళతో సహా చేసేస్తారా
లేదండి నీళ్లు తీసి జల్లెడలో నీళ్ళు తీసి ఓన్లీ బియ్యమే చెకెన్ లో వేస్తా వేసినంక మళ్ళ పైనుం నుంచి గార్నిష్ కోసం కొత్తిమీర పుదీనాకులు చికెన్ మసాలా పుది ఇంకా ధనియా పౌడర్
ఉ
తీ మళ్ళా తా తా తాల్పి అదే అంటే మా స్టవ్ మీద పెడత
ఓహో మళ్ళా దమిస్తారు
అవును
మంచిగుంది
మీరేలా చేస్తారండి బిర్యానీ
మేము ఇంకా సేమ్ అట్ల నేనండి
ఉహు
శుభ్రంగా కడుక్కోని
ఉహు అయితే నేను కూడా కడుక్కుంటానండి ముందు అట్లనే తీసుకచ్చి ఏం చెయ్యనండి
అవునండి ఎవరైనా కడుక్కుంటారండి
ఉ
కడుక్కున్న తర్వాత అన్ని మసాలాలు వేసేసి పెరుగు వేసేసి పచ్చి చేస్తవ్ అయితే
ఇప్పుడు ఎక్కువ శాతం చికెన్ అనేది మంచిగా వస్తలేదు కదా
అవునండి
ఎందుకంటే కోడులకు ఇంజెక్షన్ ఎసి ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళకి పెరుగుదల అలా ఎక్కువ చేస్తున్నారు బాడీ అనేది
అందుకోసమేనా
ఆ ఇంజెక్షన్ అంటే హైబ్రిడ్ లాగా చేస్తున్నారు కోడిళ్లని కూడా
ఆ చిన్న కోడిని పెద్దగా చేస్తుంది
న్నారు అట్లా చేయడం వల్ల మన బాడీలో ఏంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది క్రియేట్ అవుతుంది అన్నట్ బాడిలో ఉ అందుకే మా ఎక్కువ శాతం చిన్న పిల్లలకు ఏమంటే హార్ట్ అటాక్ ఆ ఇంట్ల బాగా చిన్న చిన్న పిల్లలకి లివర్ ఇన్ఫెక్షన్ ఇలాంటి ఎందుకు అయితున్నాయి అంటే ఇలాంటి ఫుడ్ తినడం వల్లనే అయితుందండి
అవునా అండి అందుకోసం మరి చికెన్ అవాయిడ్ చేయాలాండి
తినాలి కానీ ఎక్కువ మాత్రలు మటన్ తినాలండి
అవున
మేక కూర తినాలి మేక కూర బాగా హెల్ది
అవున అండి నాకు మేక కూర ఇష్టం లేదండి
వేరే దాంట్లో క్యాలరీస్ ప్రోటీన్స్ అనేటి మేక కూరలో ఎక్కువ ఉంటాయ్
అవునా అండి
ఉ ఇంకా ఎక్కువ శాతం మందికి ఇట్లా ఉంటాయి కదండి పెయిన్స్ పెయిన్స్ ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే ఇలా మేక కా కాళ్ళు ఉంటాయి కదా మేక కాళ్ళు ఉడికించి మేక కాళ్లు నీళ్లు తాగుతారండి
అవునా అండి
ఉ అలా తాగడం వల్ల బాడీలో ఏమ అంటే ఆ నొప్పులు అనేటివి పోతయ్
అవునా
ఎవరైన ఉంటే వాళ్ళకి ఇట్ల చెప్పండి
సరే అండి చెప్తం
హహ హలో
అవునండి చెప్తాం అందరినీ
ఆ చెప్పాలి ఇంక ఏంటంటే మనం బాడీకి డిహైడ్రేషన్ ఉంచుకోవాలండి ఈ సమయంలో
ఈ సమ్మర్ సీజన్ లో మనం ఎంత గనం నీళ్లు తాగితే అంత మన బాడీకి మంచిది
అవునా
ఉ నీళ్లు అనేటి మనం ఒక మా తాగాలి అంటే ఫోర్ లీటర్స్ త్రీ లీటర్స్ కన్ ఫామ్ గా తాగాలి ప్రెగ్నెన్సీ సమయంలో అయితే ఇంక ఎక్కువ నీళ్లు తాగాలి
అవునా
ఎందుకంటే మీరు ఒక్కరే ఉండరు కదా మీ కడుపులో ఇంకొక శిశువు ఉంటది కదా
అవును కానీ ఎక్కువ తాగితే వామిటింగ్స్ అయితన్నాయి కదా
వామి వామిటింగ్ అయితే ఓఆర్ఎస్ కలుపుకొని తాగాలి వాటర్ లో
ఓహో
ఊ మనం నీళ్లు తాగకుండ మనం అన్నం తినకుండా ఉంటాం కదా ప్రెగ్నెన్సీ సమయంలో మన కడుపులో ఉన్న బిడ్డ ఏం చే అంటే మన ఎముకల నుంచి తీసుకొని తింటదట అందుకే మనకు తర్వాత బాడీ పైన్స్ అనేటి వస్తాయి అట
సరేనమ్మా బాగా మంచి విషయాలు చెప్పారు డ
ఓకే ఓకేనండి మీతో మాట్లాడిన నాకు కూడ మంచిగా అనిపిచిందండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు
ఓ ధన్యవాదలు ధన్యవాద
ఓకేనండి
ఓ